హత్
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
ఎం జేస్ తున్నావ్
ఎం లేదు ఫోన్ జూసిన కాలి ఇంగ నువ్వు
నేను అంతే వచ్చి ఫోన్ చూస్తా కాసేపు రిలాక్స్ అయ్యాం
హ్మ్ నేను వచ్చి పడుకొని
ఫోన్ డైరెక్టుగా మాట్లాడుతున్నావా
సరిగ్గానే మాట్లాడుతున్నానే
ఆ
ఏమైంది
ఎం కాలే మళ్ళీ మీది ఏమైంది పీజీ సిలిండర్ ఏదో మెసేజ్ పెట్టారే
ఉ ఎలే ఆ మెను చేంజ్ చేస్తా అని చెప్పారంతే
సిలిండర్కిి మెను చేంజ్ చేయడానికి సంబంధం ఏంటి
అంటే వార్ జరుగుతుంది కదా డ్యూ టు దట్ వారు వార్ జరుగుతూ తుంది కద ఇప్పుడు
ఉ
ఆ వార్ వళ్ళ ఇప్పుడు సిలిండర్సు ఇవంత ఏం సప్లై జరగట్లేధన్నమాట సో వాటి సప్లై మొత్తం బ్లాక్ చేసినారు అది సప్లై చేసి య్యే అంత వరకు సిలిండర్స్ యూస్ చేయడానికి కాదు పోయి మీద చేయాల్సొస్తుంది అకార్డింగ్లీ దాన్ని బట్టి మేమ్ మెను ప్లాన్ జెస్తాము అని చెప్ చెప్న్నారుారంత
అంతే
ఉ పొయ్యి మీదే చేస్తారంటే నార్మల్ గా కూడా మాకు పొయ్యి మీదే చేస్తారు తరు
ఆ
నార్మల్గా కూడా మాకు మాక్సిమం మొత్తం పొయ్యి మీదే చేస్తారు దోశ చపాతి ఇవి రెండు తప్ప మిగతావన్నీ దో పొయ్యి మీదే చేస్తారు
అవునా
ఏమ మరి ఆ
నా వాయిస్ లేటుగా ఏమన్నా వినిపిస్తుందా
లేదు లేదు కరెక్ట్ గానే వినబడుతుంది
హ్మ్మ్
బడ్స్ పెట్టుకున్నావా
లేదు లేదు నేనే మాట్లాడుతుంటే వినిపిస్తుందా లేదా అని చెప్పి అడుగుతున్నా
లేదు లేదు నేను చూస్తాను
ఉ దీనిపోయి కాసంకిి షాపింగ్కి
షాపింగ్ క లేదు పోలేదు పోవాలి ఈరోోజు పోవాలనుకో మొన్న వెళ్దా చూసి సా
ఆ
మరి ఏమంత అనిపిలేదు ఈ రోజు చూడాలి వెళ్ళిపోయి మళ్ళీ
కాసం కేళు చూసావా
మ్మహ్
అవునా మొన్ననే మేము కూడా వెళ్ళింది ఉన్నాంది బాగానే కలెక్షన్స్ అంతా
ఏమో మా కు నచ్చలే మేబి మళ్ళీ స్టాక్ చేంజ్ అయితుంది అప్పుడు చూద్దాంలేని
ఆ
సైలెంట్ అయిపోనా
మరి ఇంక వేరే దానికన్నా పోవాల్సి ఉంది ట్రెండ్స్
ఏమో ఈ రోజు వెల్లి మళ్ళీ ఆశ షాప్లో చూసి
అవును
అక్కడ బాలేదంటే మళ్ళీ ట్రెండ్స్ ఏదో ఒకటి చూడాలి
అవు ట్రెండ్స్ లో కొత్త వచ్చింటాయి కలక్షన్స్
ట్రెండ్స్ లో కలెక్షన్ వచ్చ కొ మొన్న బయతపోయినబ్బుడు చూసా
అవును
లోపలికియితే వెళ్ళలేదు కాని కలెక్షన్ అయితే ఉంది టెంపుల్ కెళ్ళాలనుకుంటాను ఎలాగో సాయిబాబా వెళ్దామని మా రూమ్ లో పిల్ల అంటూ ఉంది నాకైతే ఏమంత ఇంట్రెస్ట్ లేదు
ఓ ఈరోజు థర్స్డేనా
ఎస్
అవును
ఏమో పోయేటట్టుంటే ఇంకేం లేదు ఎలాగో మార్నింగ్ హెడ్ బాత్ చేసా
మ్మహ్
సో పోదామని అనుకుంటానా చూడాలి
వెళ్ళడుకుంటే అలానే వెళ్ళి చూసుకొని వచ్చేసా అంతే కదా
మ్మ్ అదే ఒకవేళ ఏళ్తే
ఎల్లేదేలాగో ఆ రూట్లోనే ఆ
మ్మ్ ఆ రూట్లోనే టెంపుల్ కెళ్ళేసి మళ్ళ వచ్చి కసం చూసుకొని
మ్మహ్
పీజీకొస్తే సరిపోతాది
నాకే మనీ వస్తే నేను ట్రెండ్స్ కె ళ్ళి టూ నైన్టీ నైన్ టాప్స్ ఉం ప్రే
ఆ
అవి తీసుకోవాలి ఈసారి
హ
అవిఐతే మనకి కాలేజ్ వేర్ కి బడ్జెట్ లో కాలిటీ కూడా ఒకఓకేలా ఉంటే ట అనమాట బాగానే
హ
ఒక టాప్ త్రీ హండ్రెడ్ అంటే బెటరే కదా నా అ మమ్మీ చూస్తుంది కొండానికి ఎప్పుడు వెళ్ళినా కానీ
నేను పడుకోకుండా తిరుగుతాండేది అందుకుపోదామని మాకైతే ఏం పనిలేదు
ఇప్పుడు వెళ్తారా
అనుకుంటున్నా ఇప్పుడే లేదులే
అవు
ఆ
మీ ఫ్రెండ్ వెళ్ళ ర
ఫైవ్ థర్టీ ఎంత మాకు వెళ వెళ్ళనా
ఫ్రెండ్ వేలర్ ఆను అదే లేదు అమ్మాయి
అ
ఆ
అగ అాల
న ఫ్రెం వెలిలరా అగా
లేదు లేదు వెళ్తే ఇద్దరం వెళ్తాం లేకపోతే లేదంతే అ
ఇంకా
ఇంకేం లేదు చెప్పాలి
ఏం చేసాం ఏదో చేస్తున్నట్టున్నావవే వరకు
వర్క్ ఆమె లేదు ఆశలా
ఆఓహో
బస్
ఎక్కడా అది రూమ్ లోనేైనా లేకపోతే బయట
లేదు లేదు రూమ్ లో సింక్ లో వాష్ చేసి ఇస్తాం
అ రూమ్ రూమ్ క సింక్ ఉంద అక్కడ మర్చిపోయి చూసమా
లేదా
మ్మ్ హ్మ్
మైస్ర
మాక్సిమం ఉండవు దాంట్లో ఉన్నయి
రూమ్ రూమ్ కి ఉన్నాయా లేదో తెలీదు మా రూమ్ కి అయితే ఉన్నాయి
మ్మ్ ఏ ఫ్లోర్ లో ఉంటావు నువ్వు
టెర్రస్
టెర్రస్సా టెర్రస్ లో ఒక్ క రూమ్ ఉందా టు త్రీ ఉన్నాయా వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉన్నింది మ్మ్ కట్టిస్తాము అని చెప్పారు
రెండు ఉన్నాయి
ఆ రెండు కాకుండా ఫ్రీ స్పేస్ ఉందా
ఆ బాగుంటది స్పేస్ అంతా కింద ముందర
మ్మ్
హ
యాక్చువల్లీ ఈరోజు ఆయన ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో ఫాక్స్కాను సామ్సంగ్ పానసోనిక్ ఇలాంటివి చూపిచ్చాడు కదా
హ్మ్
ఆ ఫాక్స్కాన్ కంపెనీ లో మా అన్న యాక్చువలీ వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేశాడు
ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ కంపెనీ చేస్ ఆ
ఆ మాన్న రీసెంట్గా కాల్ చేసింటే చెప్పారనమాట ఇలా చేశాను నీకు కోర్సే రావాలంటే ఆ కంపెనీ ఉంది నేను నేను రెఫర్ చేస్తాను కావాలంటే ఫ్యూచర్లో నేను బీటెక్ అయిపోయి నాక వస్తే అని చెప్పాడు
మ్మ్
అదే ఇప్పుడు ఇంటర్న్షిప్ కి అదే ఇంటర్న్షిప్గా వెళ్ళి చేస్తే బెటరా ఎట్లా ఏమి అని కను కనుక్కుందామా వద్దా అని ఆలోచనలో ఉన్నా నేను
కనుకోవచ్చు బట్ సిక్స్ మంత్స్ అయితే బె టర్రా
ఆ టూ మంత్స్ కి ఇవ్వరేమో కదా మినిమం టూ సి త్రీ సిక్స్ మంత్స్ ఉండాలి త్రీ అంటే సిక్స్ మంత్స్ మ్మ్
మ్మ్
టూ మంత్స్ కంటే వేస్ట్ అవతదేమో ఒకసారి ట్రై జేయమందాము అని ఈజీగా నీకు జాబ్ తెప్పిస్తాను అన్నాడు
ఫస్ట్ మిడ్
ఏం చేయలో ఏం అర్థం కావట్లా నాకి అసలు వాళ్ళంతా ఏమో అన్నిటికీ అప్లై చేస్తున్నారు రు మనమేమో దేనికి చేయట్లా
నేను చేయట్లే నాకేమి ఇంట్రెస్ట్ లేదు చూద్దాం నేను క్లారిటీగా వైషు అంటే క్లారిటీగా చెప్పింది ఏమంటే ఆ మనోళ్ళకి అందరికీ అదే చెప్ న్నారా ఒకవేళ నేను అప్లై చేసి నాకు ఐఐటి లో ఇంటర్న్షిప్ వచ్చిన నేను పోను
ఉమ్
ఊర్కే జస్ట్ అప్లై జెస్ తున్నా అంతే, ఖచ్చితంగ పోను నేను.
ఉమ్ మరి పోకపోతే బయట ఏం చేస్తావు.
బయట ఏదోక కంపెనీ చూసుకుంటా. మా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్లై చేసి బలవంతంగా నేను పోతాను, నాకు ఇష్టం లేకపోనా నేను పోతానన్నా ఫస్ట్ మా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. అసలు మనం చదువు తున్న చదువుకి నువ్ ఇప్పుడు ఐ ఐ టీ కి పోతే ఆస్ సలు దానికి దీనికి సింక్ ఉండదు, రేపు ఒకవేళ సర్టిఫికెట్ వస్తుంది, ఆ సర్టిఫికేట్ రెజ్యూమ్ లో పెడతాం అనుకో మనం పక్కాగా మన కోర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే నాన్ ఐ టి నే వెళ్ళాలిరా.
అ
కింద ఎల్ల లేవు. ఇప్పుడు రేప్పొద్దున నువా సర్టిఫ్ క్రికెట్ పెట్టుకొని ఐ నాన్ ఐ, నాన్ ఐ ఐ టి కిపోతే వాడడుగుతాడు, ఎందుకు అహా హ్ ఐ టీ మీద ఇంట్రెస్ట్ లే ఐ నాన్ ఐటీ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఐటీ లో ఇంటర్న్షిప్ ఎందుకు చేసినావని అడుగుతాడు.
అందుకని చెప్పి వద్దనుకుంటున్నవా
ఆ ఏమంటారు అయ్ ఐ టి సర్టిఫికెట్ చాల వ్యాలిడ్ అంటారు. ఇంత పెద్ద వ్యాలిడ్ సర్టిఫికెట్ అయినా, మన మనం నాన్ ఐ టీ కి ట్రై చేసినప్పుడు దాన్ని రెజ్యూమ్ లో పెట్టుకోలేవు. పెట్టుకున్న ఇట్స్ నాట్ వ్యాలిడ్ అన్నట్టే వాళ్ళ దృష్టిలో ఉంటుంది, వాళ్ళు అసలు అది వన్ పీస్ ఆఫ్ పేపర్ లాగా ఎత్తి పక్కన పెడతారు నాన్ ఐ టి వాళ్ళు. థట్స్ వై ఊరికే వేస్ట్ ఆఫ్ టైమ్ అనిపిచింది నాకు.
హేమో కనీ అట్ ట్రై చేయడం బెట్టర్ కదా అన్ అవును కొంతమందికి మాత్రమే ఇస్తామన్నారు. వాళ్ళు పిక్ చేసుకున్నది కూడ కొంతమందినే డిపార్ట్మెంట్కి, మరి అంత ఏమ్ కూడా లేవు. మినిమం ఒక టెన్ టు ట్వన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ అంతే.
ఉమ్
అది టాప్ ట్వంటీ పర్సెంట్ ఉండే స్టూడెంట్స్ కి మాత్రమే స్టై ఫండ్ ఇస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు.
ఉమ్
ఉమ్
ఏమొలే
సరేలే అయితే
సరే సరే బయ్ రా
మ్మ్
అ